నమస్తే అన్నారండి
మేము చాలా బాగున్నామండి మీరెలా ఉన్నారు
బాగున్నామండి
ఇటీవల కాలంలో చాలా ఫుడ్ వేస్ట్ అని లేకపోతే ఫుడ్ కల్తీ అని లేకపోతే ఫుడ్ వల్ల చాలా డిసీజెస్ అని ఎదుర్కొంటున్నారు కదా సైడ్ ఎఫెక్ట్స్ అని హెల్త్ ఇష్యూస్ అని ఇవన్నీ వాటిలు పైన మీ అభిప్రాయాన్ని మాతో పంచుకుంటారా
తినడం వల్ల పిల్లల ఆరోగ్యం కానీ పెద్దవాళ్ళ ఆరోగ్యం కానీ చాలా పాడైపోతుంది దాన్ని మనం ఎలాగైనా ని నిరంత్రించడం మంచిది వాళ్ళ కల్తీ ఆయిల్ కలిపేస్త జీవంతం వల్ల చిన్నపిల్లలు ఆ ఆరోగ్యం పాడైపోతుంది
ఇటీవల కాలంలో బైటి ఫుడ్ అనేది చాలా టేస్టీగా ఉండడం వల్ల అందరు ఆ ఫుడ్ కి ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ లో అక్కడ ఒక బిర్యానీ అనేది బాగుంటూ ఉంటే అటుగా వెళ్ళిన అటు నుంచి వస్తున్న సరే మనం అది తినాలనే ఆసక్తి వల్ల పెద్దకా అక్కడికే వెళ్ళి తినడం వల్ల కూడా అది ఎలా ప్రిపేర్ చేస్తున్నారో చూడరు కానీ ఆ టేస్ట్ ఎలా ఉందో చూసి అదే అదే తినడం వల్ల వారి యొక్క హెల్త్ల కూడా పాడు చేసుకుంటున్నారు
హెల్త్ పాడం అలాంటి పుడ్ట్టు తినడం వల్ల పిల్లల ఆరోగ్యం కానీ పాడైపోతా ఉంటది మంచి ఫుడ్ ఫ్రూట్స్ లాంటివి పెట్ట ప్రిఫర్ చేస్తే మంచిది మీరు మీ పాప కి కానీ మీ బాబుకి కానీ ఎలాంటి ఫుడ్డు యూస్ చేస్తూ ఉంటారు
మేము మా పిల్లలకువన్నీ ఓన్గా పండించిన ఫ్రూట్స్ ఉంటాయ్ కదా, అంటే ఇంటి దగ్గర అరటికాయలు కానీ లేకపోతే ఆ మ్యాంగోస్ కానీ, ఇంకా సమ్మర్ ఫ్రూట్స్ పండుతాయి కదా సీతాఫలకాయలు అని సపోటలు అని ఇ ఉమ్ ఎక్కువగా ఇవ్వడం నేన్ జరుగుతూ ఉంటుంది. మీరు మీ ఇంటిలో ఫాస్ట్ ఫుడ్స్ని అవ్ ఎలా అవాయిడ్ చేస్తున్నారు?
మేము ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినము, ఏదైనా బజ్జిలాంటి ఇంటికాడ ప్రిపేర్ చేసుకుంటూ తింటామంటా
మీకు బజ్జీలు అంటే చాలా ఇష్టమా?
అవున్ మేడం బజ్జీలు అంటే చాలా ఇష్టం. కానీ ఫాస్ట్ ఫుడ్ తినకూడదని ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు నేనే కుక్ చేసుకుంటా.
అది చాలా మంచి పద్ధతి అండి ఫాస్ట్ ఫుడ్ వల్ల ఏం ఆవుతుందిదంటే, మసాలా దినుసులు అనేవి హవర్గా కుక్ అవ్వడం వల్ల, లేకపోతే కు హీట్ చేయడం మళ్ళీ ఫ్రీజర్ లో పెట్టడం మళ్ళీ హీట్ చేయడం వల్ల దాంట్లో ఉన్న వ హెల్త్ తీన్ హెల్త్ అంతా పాడైపోయి విటమిన్స్ అన్ని వేస్ట్ అయిపోయి, ఓన్లీ డిసీజెస్ రావడానికి బ్యా బ్యాక్టీరియా చేయడం వల్ల కూడా, మన హెల్త్లో చాలా మార్పులు అస్ అనేవి వస్తున్నాయి
మనం ఫస్ట్ మంచి ఫుడ్ తీసుకుంటే మన హెల్త్ కూడా మంచిగా కాపాడుకున్న వాళ్ళం అవుతాం.
ఉమ్
మీర్ అంత్ డీల్స్ చేస్తా ఉంటారా?
మేము ఇంటిగా ఓన్గా ఇంట్లో ఆర్గానిక్గా పండించుకున్న వెజిటబుల్తో కుక్ చేసుకుంటాము, ఇంకా లీవ్స్ లీవ్స్ అంటే తోటకూర గోంగూర వంటివి ఇంట్లోనే నారుగా పోసుకుని వాటిలతో వచ్చిన ఆకులతో మేం ఇంట్లోక్ కుక్ చేసుకోవడం దాని వల్ల ఏమవుతుందంటే ఎలా పండించారు అన్న భయం ఉండదు, ఫెస్టిసైడ్స్ ఏమైనా ఏసారన్న అన్న భయం ఉండదు. పిల్లలకి ఎంతో ఆరోగ్యకరంగా అయినా పెట్టుకోవచ్చు
మీరు మీ ఇంటికాడ ఎలాంటి వెజిటేబుల్స్ వేసారు ఎలాటి లీవ్స్ వేసారు?
మేం మా ఇంటికాడ బెండకాయలు, దొండకాయలు, బీరకాయలు, ఆ అరటికాయలు, ఆ పొట్లకాయలు వంటివి కూరగాయలు వేసాము
చాలా ఆనందం అండి నేను కూడా పెంచుతాం అనుకుంటాను గానీ, మా ఇంటి మీద ప్లేస్ ఉండక పెంచుకోలేకపోతున్నాను.
ఇటీవల కాలంలో చాలా ఆర్టిఫిషియల్ మొక్కలు కూడా ఓచేసినాయి, అందరు వాటిని కూడా ఇంట్లో పెట్టుకోవటే సరిపోతుంది కదా అన్నట్టుగా ఆలోచిస్తున్నారు.
ఆర్టిఫిషియల్గా కంటే మనం ఓన్గా పండించి తిన్నాయి, కొంచెం యూజ్ అవ్ది కదా మనకి పండించుకుంటే
ఉహ్ ఉమ్ అందువల్ల యూజ్ అవుతాయి, అంతేకాకుండా ఖర్చు అనేది తగ్గుతుంది రోజువారి ఆహారం తీసుకునేటప్పుడు రోజువారి కూడా మనకు రోజు అదే ఆహారం తీసుకోవడం వల్ల మనం చాలా ఆరోగ్యంగా కూడా ఉంటాము.
ఎస్ మేడం ఇంకా మీర్ ఫాస్ట్ ఫుడ్ లో ఏమంటే బాగా ఇష్టం?
నాకు ఫాస్ట్ ఫుడ్స్లో ఎక్కువగా ఇష్టమైనంది ఏంటంటే, మంచూరియాతో చేస్తారు కదా కొర్మ మంచూరియా కొర్మా అంటే చాలా ఇష్టం
మిక్ ప్రిపేర్ చేయడం వచ్చా?
ఏంటండీ?
మిక్ ప్రిపేర్ చేయడం వచ్చా మేడం?
ఆ మేము ఎక్కువగా ఇంటి దగ్గరే కొన్ని కొన్ని వంటకాలు ప్రిపేర్ చేసుకుంటూ, వాటిని ఎలా వచ్చినాయో వాటిని ఇంకా ఎలా మెరుగ్గా చేయొచ్చో అని ఐడియాస్ వేసుకుంటూ ఉంటాము.
ఎప్పుడైనా తినల్ అనిపిస్తే బయటకి వెళ్ళి తింటారా మీరే కుక్ చేస్తారా?
ఒకఒకసారి పనిదినయాల్లో మేము చేయలేకపోతూ ఉంటాము, అలాంటి టైంలో మేం ఎక్కువగా బైట్ నుంచి తెచ్చుకుని తినడానికి ఇష్టపడతాము.
ఇప్పుడే అంటే మంత్లీలో వన్ టైమ్ వీక్ వీక్లీ వన్ టైమా
ఆ మంత్క్ వచ్చి వన్ టైము అది ఏ వీక్లోన అయినా సరే వన్ టైమే తీసుకుంటాము.
మిక్ ఏ వంట బాగా చేయడం వచ్చు? హలో మేడం అబ్బా చై
నేను ఎక్కువగా బంగాళదుంప కూర ఎక్కువగా వండుతాను, దానివల్ల ఎన్నో పోషకాలువనేవి మనకు లభిస్తూ ఉంటాయి కాబట్టి, అందులోనే ఈజీగా కుక్ అవుతుంది, అంటే బాయిల్ బాయిల్డ్ పొటాటోస్ తీసుకొని ఫ్రై చేస్తే సరిపో తూత్ కాబట్టి నేను ఎక్కువగా పొటాటో కర్రీ ఏ వండుతాను. మీరు ఏ విధమైన వంటకం చేస్తారు?
వంటట్లు అంటున్నారా గోను ఎప్పుడూ చేయలేదు మేడం.
ఉమ్ ఇటీవల కాలంలో మీరు రీసెంట్గా ఏమన్నా ఫుడ్ ఎక్కువగా ఇష్టపడి తీసుకున్నారా?
ఆ నూడిల్స్ బాగా తిన్నాను నేన్
ఉమ్
అవ్ నేనే కుక్ చేసుకుంటా.
మీరు రోజువారీ తినే ఆహారంలో ఏమైనా మార్పులు కనపడుతున్నాయా?
ఆ మార్పులు కనపడుతున్నాద? ఇది వేసాకాలం సీజన్ కాబట్టి మామిడికాయలు ఎక్కువ దొరుకుతున్నాయి బాగా తింటున్నాం మేడం.
మామిడుగాల మా మాడ్ మామిడికాయలు ఎక్కువ తీసుకోవడం వల్ల సీత కాలం ఉప్పుడు తిందాం మావిడిక గల వల్ల కూడా చిన్న చిన్న గడ్లుగా అనేది మన శరీరంలో వస్తూ ఉంటాయి
అవును మేడం పండు గా తింటే మంచిది మీరు మావిడికే అంటే ఇష్టమా
ఏంటండి
మీరు మామిడికే అంటే ఇష్టమా
అవునండి మేము మ్యాంగోస్ మా ఇంటి పక్కన రెండు చెట్లు ఉన్నాయి వటిని కోసు కొని ఉప్పుకారం కలిపు కుని తింటూ ఉంటాము
నాది కూడా చాలా ఇష్టం అండి నీకు మామిడికాయ పచ్చడ చేయడం వచ్చ
మామాడికాయ పచ్చ పచ్చడి అనేది మా ఇంట్లో మా పేరెంట్స్ పడు ఉంటారు అందువల్ల మేము అటిని ఎక్కువగా పట్టుకోము
నార్మల్ తోక్కు పచ్చడ రాదా
తోక్కు పచ్చడాని కూడా రాను ఎందుకంటే నా మాకు మా ఫాదర్ మా మదర్గా కానీ మా గ్రాండ్ మదర్స్ కానీ పట్టిస్తారు వాళ్ళ చేతితో పట్టిన పచ్చళ్ళే తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి పాతకాలం వాళ్ళు ఏది చేసినా కానీ రుచిగాను టేస్టీగా చేస్తారు
ఎగ్జాక్ట్లీ మేడం మా అమ్మమ్మ గారు మా నాయనమ్మ గారు కూడా చేసే అంటే మాకు ఇష్టం అమ్మ అమ్మ మీర ఎక్కువ నీకు ఎక్కువ పచ్చడి తినడం అంటే ఇష్టమా
మేము ఎక్కువగా వేడి వేడి అన్నంలో ఒక పచ్చడి గానీ కొంచెం పచ్చడి నేను కొంచెం నెయ్యి వేసుకొని తినడానికి మేము ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటాము అది తినడం వల్ల బాడీలో చాలా అందాంగా ఉంటుంది కారంతో తినడం వల్ కూడా మనలో ఉన్న కొవ్వు అనేది డైజెషన్ ప్రాబ్లమ్ లో కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే అది రుచి గా ఉంటుంది కాబట్టి మనం దాన్ని రోజు కాపోయినా ఒక్కొక్కసారి తీసుకోవడానికి చాలా ఇష్టంగా ఫీల్ అవుతాం
నీకే పచ్చడి చే ఆ ఇష్టం ఎల్లులు పచ్చడిస్తూ వచ్చా నీకు
నాకు వెల్లులిపై పచ్చడి రాదు కానీ ఫోన్ లో చూస్తూ ఉన్నప్పుడు ఎలా అయినా వెల్లులపై పచ్చడి అనేది చెయాలి అని ఆశగా చూస్తూ ఉంటాను
మీరు ఎప్పుడు ట్రై చేయలేదా
ఎప్పుడు ట్రై చేయలేదు ట్రై చేద్దామని చాలా సార్లు అనుకున్నాను మీతో మాట్లాడడం మాకు చాలా సంతోషంగా ఉంది మీతో మారు పంచుకున్న విషయాల గురించి మేము రోజు తరచూవరి ఆలోచిస్తూనే ఉంటాము మీకు ధన్యవాదాలు తను తులుపుకుంటము
ధన్యవాదాలు మేడం, నేను నీతో మాట్లాడానికి చాలా సంతోషంగా భావిస్తున్నాను. చాలా థ్యాంక్స్ మేడం, మీరు మాతో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. నేను కూడా నా డైలీ లైఫ్ లో మీరు చెప్పిన ఈ కొన్ని విషయాలు నేను పాటిస్తూ ఉంటాను, ఆహ్ ధన్యవాదాలు మేడం.
మీకు కూడా ధన్యవాదాలు మేడం.